హలో
హలో నమస్తే అండి
నమస్తే అండి ఆ బావున్నామండి. మీరే ఎలా ఉన్నారు?
ఆ బావున్నానండి నేను కూడా
ఆ ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ఖాళీగానే ఉన్నానండి మీరండి?
నేను కూడా అంతే అండి ఇంకా ఏమన్నా స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నారా? మీరు ఈవినింగ్ కదా
ఆ ఈవినింగ్ చెయ్యాలండి ఇంకా పిల్లలిమ్ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఏదొ ఒకటి కావాలని అడుగుతారు. చేస్తానండి ఈరోజు సర్వపిండి చేద్దామని అనుకుంటున్నానండి.
సర్వపిండి అంటే ఏమండి ఏలా చేస్తారు?
అంటే అది యొ ఒ మనం ఇప్పుడు బియ్యం పిం డి ఉంటది కదండి బియ్యం పిండి ది మనం ఫస్ట్ అయితే అన్నం బియ్యంన్ని మంచిగా కడుక్కకొని అవి ఆరబెట్టే చెయాలండి. అవి చక్కగా ఆరినాక మనము గిర్నీ దగ్గరికి తీసుకెళ్లి అం త పిండి పట్టించాలండి ఆ పిండి పట్టించిన కా వీటిని చక్కగా మనం జల్లడ పట్టుకోవాలండి. కంటే మెత్తటి పిండి మాత్రమే చేస్తారండి. మెత్తటి పిండితోనే మంచి వస్త దండి క్రిస్పీగా ఉంటది కాబట్టి ఆ మనం జల్లడ పట్టుకున్నాక ఆ పిండిలో కొంచెం ఉప్పు, కారము ఉల్లిగడ్డ, ఆ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరు మళ్ళీ ఇంకా మనకు కొంచెం నేం నువ్వులు అంటారు కదండి
ఆ అవునవును
నువ్వులు వేస్తారు ఓమా ఓమ కూడా వేస్తారండి ఓమా వేసినా కూడా టేస్ట్ బావుంటందండి. అది అ ఇవన్నీ వీసేసి చ క్కగా నీళ్లు పోసి పిండి లాగా చేసుకోవాలి అంటే ముద్దలాగా చేసుకోవాలి. దాంట్లో పల్లీలు ఉంటాయి కదండి పల్లీలు కూడా వేసుకోవచ్చు. శనగపప్పు ఆ ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఆ మళ్ళీ చిన్న కొంచెమే బాగా వేసుకోద్దండి అల్లం పేస్ట్ కొంచెం ఘాటుగా ఉండానికి కొంచెం అల్లం పె స్ట్ వేసుకొని చక్కగా కలుపుకొని ఆ ఇప్పుడు మనకి గంజులు ఉంటాయి కదండి పెద్ద పెద్ద గంజులు వాటికి ఇ పిండిని చిన్న చిన్నగా ఇంత పిండిని తీసుకొని ఆ గంజుకి అంతా వత్ వత్తాలండి ఇట్లా సైడ్స్ ప్పల ఆ కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ ని చక్కగా గంజుకంతా పట్టించి ఈ పిండిని గంజుల అంచులు ఉంటాయి కదండి గంజులకి అలా అవి అంత చక్కగా ఆ ఆ గంజికి వత్తేసి మధ్యలో ఆ అంటే గంజికి మధ్యలో చిన్నగా హోల్ తీసి దాంట్లో కొంచెం నూనె పోయాలండి. బ పోయొద్దు కొంచమే పోయాలి దాని పైన ఇప్పుడు మనము అది మూత ఉంటది కద అండి మూత పెట్టేసుకొని ఆ చిన్నగ పెట్టుకోవాలి పెద్ద పెద్దగా పెట్టుకుంటే గంజుకి మనము పెట్టినాం కాబట్టి అది మాడిపోయిద్దండి తొందరగా కానీ
అవునవును
చిన్నగా పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా గ్యాస్ సిమ్ము లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు అలా ఉంచుకొని ఇరవై ఇరవైఐదు నిమిషం దగ్గర దగ్గర ముప్పై నిమిషాలండి ఇంకా ఉంచుకొని ఇలా మనం బోర్లు ఏస్తే కనక ఖచ్చితంగా అది గంజు లాగా వస్తదండి
ఓహో
ఆ దీన్ని ఆ దీనిని మనం ఇలా పెరుగుపట్ చడి ఉంటది కదండి దాంట్లో అద్దుకుని తింటే చాలా రుచికర గా ఉంటది పిల్లలు కూడా చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంట ది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా కారంకారంగా మంచిగ తింటారండి
అవును ఇమండి కొంచెం ఎక్కువసేప్ పడుతుంది అండి
ఆ ఆ అవునండి
ఒక గంట అలా సమయం పడుతుంది
మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక్కసారికి ఒకటే వస్తదండి అది అంటే అది పెద్దగానే వస్తది. ఇద్దరు పిల్లలు తినొచ్చు ఒకటి
ఆహా
కొంచం ఇంకా సమయంతో కూడుకున్నది కాకపోతే మంచిగ చాలా టేస్టీగా ఉంటదండి
ఓహో చాలా బాగుంటాయి రేండి నేను కూడా విన్నాను మా సైడ్ ఇలాంటి ఇలా అ చెయ్యరు మాకు మా ఫ్రెండ్స్ అలా చేసి తెచ్చింటే నేను తిన్నాను అనమాట చాలా బాగుంటాయి అవి కూడా
ఆ అవునండి బాగుంటది
ఆ
మీరేం చేస్తారండి మరి స్నాక్స్ ఎక్కువగా
మేమైతే క్యాలీఫ్లవర్ ఉంటది కదా క్యాలీఫ్లవర్ గోబీ చేస్తాం అన్ అనమాట అంటే అవి క్యాలీఫ్లవర్ అంతా చిన్నగా తరుగుకొని మనం కాన్ కార్న్ఫ్లవర్ ఇంకా ఏమైనా పౌడర్ ఆవన్ ఉప్పు కారం అన్ని వేసేసుకొని కొంచెం వాటర్ లేదా ఆయిల్ కని వేసుకొని కల్పేసుకోవాలండి కలి తీసుకున్నాక మళ్ళీ కొంచెం నూనె ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు ఆగాలి అది కాగే వరకు దాంట్లేకి కొంచెం పెద్ద పెద్దగా ఎయ్యికోకుండా చిన్న చిన్నగా వేస్తే కొంచెం కొంచెం చేస్తారు తెలిస్తే చాలా బాగ వస్తాయి అండి క్యాలీ ఫ్లవర్ గోబి చాలా బాగుంటది
అవునా
ఆ అవును అదే గోబీ అట్లా ఉండదు కానీ కొంచెం బాగా ఉంటది కారం కారం తినేకి
ఆహా నేను ఇంక ఎక్కువగా స్నాక్స్ అంటే ఇప్పుడు గుడాలు తెలుసా అండి మీకు ఎప్పుడైనా ఆ అ ఇవి అంటే ఇప్పుడు చిక్కుడు గుడాలే కానివ్వండి బబ్బర గుడాలే కానివ్వండి శనిగల అండి ఎక్కువగా శనిగ గుణ గుణాలు చ అవి ఆరోగ్యానికి చాలా మంచివి కదండి నే ఎందుకంటే ఉడక పెడతాము కదా
ఆ మేము పూర్ణం కూడా చేస్తామండి అవన్నీ మాకు అంత తెలీదు.
ఆహా
పూర్ణం కూడా అయితే చేస్తాము మేము పండగల ప చేస్తాము లేదా మాకు తినాలని అనిపించినప్పుడు ఇప్పుడు చేసుకుంటాము.
ఆహ
మీరు ఫెస్టివల్స్ కి ఎలాంటి స్పెషల్స్ చేసుకుంటారు?
మేము ఉగాదికి అయితే ఖచ్చితంగా పూర్ణమొప్పాలు చేసుకుంటామండి. ఆ ఆ మళ్ళీ దీపావళికి అయితే ఖచ్చిత మఖతంగా ఏదైనా ఒక స్వీట్ ఆ సిరా గానీ బెల్లం పాయసం గానీ బెల్లం పాయసం కూడా చాలా బావుంటదండి ఇలా రైస్ తోనే ఆ రైసుతోనే బెల్లంఏసి పాలేసి చేస్తాంద మరి తొందరగా కూడా అయిపోయిందండి అది అవి
అ
ఇలాంటి ఆ మళ్ళీ ఇంకా వినాయక చవితికి అయితే చాలా వెరై టీస్ చేస్తామండి అంటే రోజు ఒక ప్రసాదం దేవుడు దగ్గరికి తీసుకుని వెళ్ తాం చేసుకొని ఇంట్లో ఇంట్లోనే చేసుకొని దేవుడి కి సమర్పించడానికి వెళ్తూ ఉంటాం.
అవునండి లలిత
ఇక తొమ్మిది రోజులు ఉంటది కదండి. నవరాత్రులు ఆ తొమ్మిది రోజులు కూడా రోజుకు ఒక వెరైటీ చేసుకొని వెళ్తూ ఉంటామండి.
ఆ
జ్యూసెస్ వేసుకుంటారా అండి మీరు ఎక్కువగా మరి?
ఆ చేసుకుంటామండి
ఆహా
ఆహ ఇంకా ఏం చేస్తారండి?
ఎండకాలంలోన అయితే ఇప్పుడు మేము చాలా జ్యూసెస్ వేసుకుంటాన్నామండి మ్యాంగో, మస్క మిలిన్
ఆహ
ఇలాంటివి ఇంకా వాటర్ మిలన్ జ్యూస్ వాటర్ మిలన్ అయితే ఎక్కువగా ఇట్లా నార్మల్ గానే తింటారండి. బత్తాయ జ్యూస్ ఉంటది కదండి అది ఆ ఇలాం టివి చాలా ద్యూసస్ చేసుకుంటున్నాము. ఎందుకంటే సమ్మర్ కదండి ఎక్కువ లిక్విడ్స్
ఇరవై కాదు నూరు రూపాయలు కూడా చెప్పాల అట్లేయితే ఇంక
కాబట్టి ఎక్కువగా జ్యూసెస్ చేసుకుంటూ ఉంటున్నాం సమ్మరని
అవునా అండి ఓకే ఓకే అండి పెళ్ళి చేసుకున్న ఆ ఇంకేంటనండి?
ఇంకా చెప్పాలి అండి మీరే?
ఇంకా ఏం తిన్నారు మధ్యాహ్నం?
మధ్యాహ్నం ఈ రోజు మేము మటన్ చేసుకున్నామండి.
ఓహో
మ్ సాయంత్రం ఎక్కువగా మీరు మరి రైస్ తింటారా, లేదంటే చపాతీస్ తింటారా అండి?
ఎప్పుడండి?
సాయంత్రం అంటే ఈవినింగ్ డిన్నర్లో
ఈవినింగ్ డిన్నర్లో మేము ఎక్కువ చపాతీ అలానే చేస్కుంటాం అన్నమాట.
అవునా
అవున్ మూడు పూటల అన్నం అనేది తినకూడదు అని చెప్పారన్మాట.
ఆహా!
అందుకు ఒక మార్నింగ్ టిఫిన్ చేస్కొని మధ్యాహ్నం అన్నం తింటాం నై నైట్ ముద్ద కానీ జొన్న రొట్ట కానీ అలా
ఆ అవునండి మేము కూడా సేమ్ ఇలాగే నండి చపాతీస్, గోధుమ రొట్టెల్ కానివ్వండి ఇప్పుడైతే జొన్న రొట్టెల్ గుడా చ చాలా చేస్కుంటున్నా. మళ్ళీ ఇంకోటేన్దంటె రాగి రొట్టల్ కూడా చేస్తున్నామం
అహా అవును బాగుంటాయండి మీరెప్పుడైన రాగి దోశ ట్రై చేశారా?
అహా దోస నేన్ ఎప్పుడు ట్రై చేయలేదండి కాకపోతే ఇది రాగి రొట్టెనైతే చేస్తున్నాము.
రాగి దోశ కుడ బాగుంటదండి. మాముల్గా మనం దోస పిండిలో అనేది రాగి పిండి అనేది కలిపేసమన్నమాట.
ఆహ అంతేనా అ అవునా మరీ అదీ ఆ అవునండి మరి అది దోస పోస్కున్నట్టే వస్తదా అండి డి లేక్ కుంటిల విచ్చిపోవడం
అంటే? రోజు అంటే దోశ బోర్ అయిపోతాది కాబట్టి ఒక రోజు గుంత పొంగనాలు ఒక రోజు దోస ఒక రోజు చెప్పండి ఇట్లా ఆ ఈ రోజు రాగి దోశ ట్రై చేస్తామంటాం అన్నమాట.
అవునా మీరు చెప్పారు కాబట్టి నేన్ గుడా ఖచ్చితంగా ట్రై చేస్తానండి అది అవునండి హెల్త్కి చా లా మంచిది ఇప్పుడు చాలా మంది తింటున్నారు ఆ జొన్న రొట్ట అని రాగుల తోనేయండి ఇవన్నీ తింటున్నారండి అప్పట్లెట్లా మన పాతకాలం వాళ్ళు తినేవారో మళ్ళీ అలా
అవునవును ఆ జొన్ ఇంకా జొన్న బియ్యం బాడి కీ చాలా మెయిన్ అంటారండి నార్మల్ ఇట్ల రైస్ కంటే చేస్కొన్ తింటే ఇంకా మంచిది అంటారు.
ఆహ అవునండి మనం తినేదాని పైన్ నే అంత ఆధారపడి ఉంటదండి మనం ఇంత పని చేస్తున్నాం ఇంత ఎనర్జీగుండాలి. ఇలా పని చెయ్యాలి అంటే మనం తినేది సరిగ్గా ఆరోగ్యమైన ఆహారం తింటేనే మనం సరిగ్గ పని అవును అవునండి మళ్ళీ ఆకుకూరలు కూడా చాలా వరకు తీస్కోవాలం
అవునండి మీరు చపాతీ ఆక్కూర తీస్కుంటారా?
ఆ చేస్తున్నా నేన్ ఎక్కువగా తోటకూర చేస్తానండి మా ఇంట్లో పాలకూర కంటే కూడా ఎక్కువగా తోటకూర చేస్తూ ఉంటానండి. పాలకూర పప్పు చేస్తానండి అది ఎప్పుడైనా ఇంకా లంచ్ లోకి చేస్తాను. కాక్పోతే ఎక్కువగా రొట్టెల్ చేసినప్పుడు సాయంకాలం నేనైతే ఎక్కువగా ఇదే
రైస్ కూడా బాగుంటందండి కి రైస్ ప
అవును. అవును బాగుంటదండి ఆ రొట్టెల్లోకై తే ఎక్కువగ తోటకూర చేస్తూ ఉంటాను పిల్లలు గుడా ఇష్టంగా తింటారండి అలా చేస్తే
ఆ అవునండి ఆ
మళ్ళీ ప్రతి రోజు కోడిగుడ్లు కూడా తింటామండి మేము ఉడకబెట్టింది.
గుడ్డు చాలా ఎనర్జీ అండి తినాలి
అవునవునండి ఇలాంటివన్నీ ఖచ్చితంగా అలవరచుకోవాలండి మన రోజు ఆహారంలో అల ఓ ఓకే అండి బాయ్ అండి
ఆ